ఆ
ఆ ఏం చేస్తున్నారండి
అంటే మీరేం చేస్తున్నారు
ఆ మేము కూడా ఖాళీగానే ఉన్నామండి అంటే డ్యూటీ చేస్తాను కాకపోతే ఫెస్టివల్ కాబట్టి ఒక త్రీ డేస్ హాలిడే లీవ్ లో ఉన్నాను
అవునా
మీరు వర్క్ చేస్తారా లేకపోతే ఇంట్లోనే ఉంటారా
ఇంట్లోనే ఉంటామండి మేము హౌస్ వైఫ్
ఆహా ఓకే ఓకే అంటే ఇంట్లోనే వండుకుంటూ పిల్లల్ని వాళ్ళని చూసుకుంటా ఉంటారా
ఆ సార్ ఆ
హ్మ్ ఇంట్లో నే ఉండుకుంటూ ఫ్యామిలీని చూస్ ఉంటారా
ఆ అవునువును
ఓకే మరి టిఫిన్ ను అంటే అన్నము అ నీకు వంటలు మీరే చేస్తారా లేకపోతే బయటి నుంచి చేస్తారా
లేదు లేదండి మీ నేనే చేస్తాను
ఆ వంట మనిషి చి లేదు మీరే చేస్తారా
ఆ నేనే వంటా మేమి ద్దరమే గద సార్
అవునా
మేమి ఇద్దరమే నేను మా హస్బెండ్ మా పిల్లోడు ఒక వన్ ఇయర్ బాబు వాడు ఏం తిండు
ఉమ్ ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉండేది విలేజ్
విలేజే విలేజే
విలజేనా హ
మీరు మీరు ఎక్కడ ఉంటారండి విలేజా సిటీయా
ఉమ్ మేము విలేజ్ కాదండి టౌన్ లో ఉంటాం మేము సిటీ లో ఉండం విలేజ్ లో ఉండం టౌన్ లో ఉంటాం
అవునా
అ
అదెలెండి తిన్నారా అండి
ఇంకా అంటే మార్నింగ్ టిఫిన్ చేసాము పొద్దున ఏం తిన్లే
అ అదేంటి త్రీ అవుతుంది ఆఫ్టర్నూన్ తినలే
ఆ తినలేదు తినలేదు తినాలి కొద్దిగా బయటికి వచ్చాము అందుకోసం తినలేదు అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు విలేజ్ లో ఉ ఉంటారు కదా విలేజ్ వాతావరణం బాగుంటదా అండి
ఆ బాగుంటది బాగుంటదండి కోళ్ళు అన్ని ఈ అన్ని అన్ని రకాల జంతువులు అగుపడతా ఉంటయి కదా సిటీలో అయితే ఏమి లేవుగా
కోల్లు ఉంటాయా
ఆ ఉంటాయి కోళ్ళు ఉంటాయి కుక్కలు ఉంటాయి
అంటే మీవు అంటే కుక్కలు ప్రతి ఊళ్ళ సిటీలల్లో కూడా ఉంటాయి కుక్కలు అంటే మీ ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంట్లో కోళ్ళు ఉంటాయా
మేం జాదంలే కాని పక్కింటి వాళ్ళు జాద్తారు
అవునా అంటే ఇప్పుడు కో కోళ్ళు అమ్ముతార వాళ్లు లే సాగర్ గానికేనా
ఇగ అమ్ముతార అమ్మరట్టుంది వాళ్ళ ఇంట్లోనే చాదుకుంటారు ఇగ అవి దేవుల్లక్ మొక్కుతారు వాళ్ళు ఇగ దేవుళ్ళలకు మొక్కుకొని వాళ్ళే కోసుకొని తింటారు
అవునా కోల్లని కూడా కోస్కోని తింట్రా
నాట్ కోడి అంటర్గా
ఊ ఊ
పుంజు, నాటుకోడి, జుట్టు కోడి
ఉమ్
ఆ పెట్టా అనే అంట్రు
ఇప్పుడు మీకు నాటుకోడి ఇష్ మా జుట్టు కోడి ఇష్టమా
నేను నాటుకోడి చిన్నప్పుడు బాగా తినేది మా ఇంట్లో మా డాడీ బాగా పెంచేది కోళ్ళని
ఉమ్
ఇగ మేము ఏమంటా పెద్దగాయినామో ఇగ కోళ్ళను పెంచడం ఆఫ్ చేసిండు అప్పుడు దినేది ఇప్పుడు ఇష్టం ఉండట్లే దానికి తినడానికి తక్కువ అది కొనాలంటే నే త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితుంది
అవును ఫుల్లు డబ్బు అట కదా ఒక్కొక్క కోడికి కిలో మూడు వందల యాభై నాలుగు వందలు
అవును ఫుల్ రేట్ చెప్తారు వాళ్ళు సాదేటోళ్ళు
నాటుకోడి కోడి కన్నా మంచి మేక యాటా మాంసం తీసుకురావచ్చు
అవునవును అందుకే ఇగ తీసుకోట్లే అదెక్కువ ఇహ ఎట్టన్నా షాప్ కాడికి చికెన్ షాప్ కాడికెళ్ళి చికెన్ కొట్టిచ్చుకొని రావడం
ఉ ఉ నాకు జుట్టుకోడి అంటే చాలా ఇష్టం తెలుసా, ఎందుకంటే నాటు కోడి నా నాటు కోడి తిన్నట్టే ఉంటది అది
ఆ మా డాడీ కూడా ఎక్కువదే తెస్తాడు, ఇగ మేము కోడి ఇగ కోసుకున్నామంటే నేను మా హస్బెండు మా డాడీ మా అన్నయ్య మా మమ్మీ మేమ అందరం కలిసి ఒక కోడి కోసుకుంటే ఒక నైట్ మార్నింగ్ తింటం
అయితే కోడి నాటు కోడి తినాలి తింటే జుట్టు కోడి తినాలి కానీ ఫారం కోడి తినొద్దు ఎందుకంటే వాటికి ఇషార్స్ వేసి పెంచుతరు ఇషా వేసి పెంచడం వల్ల అది ఫార్టీ ఫైవ్ డేస్ చిన్
ఆ త తెలుసు విన్నాను అది కూడా కాని కానీ మనం ఇప్పుడు అర్జెంట్గామనా రిలేటివ్స్ వస్తారు అప్పటికప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఇక షాప్ కడికి వెళ్ళి ఇక తేయడమే సరిపోతుంది నాకు
ఉమ్
ఇగా ఫార్మ్ కడి కి ఎలీ జుట్టుకోడి బట్క రావాలి అంటే మా హస్బెండ్ అన్న వెళ్తారు మా అన్నయ్యనే వెళ్తారు
ఉమ్ చికెన్ తిందో ఏకూ తింటే ఏమై అంటే వాటికి మాందులు గిందులు వేసి పెంచుతారు కాబట్టి అతే అది మంచిది కాదు
అవును
ఇంకా మీకు నాన్ వెజ్లో ఇగా ఏమేమంటే ఇష్టంమండి
ఆ ఆ
లో మీకు ఏమేమ అంటే ఇష్టం
ఈగ చికెన్ ఎక్కువది అంట నేను
ఉహుమ్
మటన్ తక్కువ ఫిష్ తక్కువ ఫిష్ బా భయం అవుతుంది నాకు ఫిష్ తినాలంటే ఫస్ట్
అవునా ఎందుకు ముళ్ళలు ఉంటాయనా
ఆ ఇక మా డాడీ ఏం చేస్తాడంటే మూలలు లేని చేప తెచ్చేస్తాడు ఇక
ఉమ్ ఇంకోటి ఎంధాంటే అది
పెద్ద ముళ్ళు ఉన్న చాప ఉంటదిద చిన్న చిన్న ముళ్ళ ఉండకుండా అలా
ఆ కొర్రమేన్లో ఒకటే మూర్లు ఉంటది పెద్ద మలు
అవుగా చేపలు చేపలు తింటా కాని చేపల పేర్లు తెలియదు ఒక బంగారు తీగ తప్ప
ఉమ్ బంగారు తీగా అంటే తెల్ల చాప నల్ల పంటే కొర్రమీను
అవునా
చెపలల్లా జాతులు ఉంటాయి అండీ ఇప్పుడు మనకి ఇ తెల్ల చాప అంటే ఏంటంటే డైరెక్ట్ బచ్చా రవ్వ ఆ తర్వాతికి ఉమ్ ఆ పాములే ఇట్లాంటివన్ని తెల్ల జాతి చేపలంటర్ నల్ల జాతి ఇ అంటే కొర్రమీను కంసులు ఇటువంటివి అంటే నాటు చేపలయి
చి చిన్న చేపలు ఉంటాయి చందమామ పరకలు బుడతలు పంది పరకలు ఇవన్నీ
మ్ హు అయి
ఆ అన్ని అన్ని అంటే నేను పిల్లోన్ని గ చిన్నప్పుడు మా డాడీ బుడ్డ బర్కలు అనేటివయి తెచ్చిండు పాలు పడతాయి అనేసి
అవును కరెక్టే అదేందంటే తింటే మనకి పాలు వస్తాయి బాగా
ఆ అట్లా నాకు పరకలు బుడ్డ పరకలు చందమా ఆ జెల్లలు
హు
ఇట్లాంటి చిన్న చిన్నయి వ వర్షాకాలం బాగా పోతారు పట్టడానికి
నాకు మీరు చెప్పిరు గ ఇప్ చాపల్లల జెల్లల్ చాపలనేటియి ఇగ అవి టెస్ట్ ఉంటాయి తెల్సా అవి
ఆ అవునా
చిన్నగుంటాయి వాటికి సైడ్ ఈ ముళ్లులు ఉంటాయి
అవునవును మస్తు కుచ్చుకుంటాయి కూడా హ అవును అయ్యే తింట్రూ మా ఓళ్ళు కువ
అయితే మరి ఇప్పుడు మీరు విలేజ్ లో ఉన్నప్పుడు విలేజ్ లో ఇవన్నీ కా కుండా విలేజ్ వాతావరణం ఉంటా ఏ విధంగ ఉంటది అంటే అందరు కుస్ ఒక వేల మాట్లాడుకుంటర సాయంత్రం వల్ పూట
ఆ మాట్లాడుకుంటం
ఇప్పుడు లేడీస్ కదా లేడీస్ అంతా ఇప్పుడు సాయంత్రం పూట ఆరుగుల మీద అన్ మీటింగ్ పెట్టెకూడైనా మాట్లాడుడేనా అట్లాంటియి ఉంటాయ సమావేశాలు
ఈవినింగే ఏ కాదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఏస్తనే ఉ పెడుతరు మూచ్చట
ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మాట్లాడుతండ్రా
ఆ ఎప్పుడు కనపడంగానే ఆ వదిన తిన్నావా ఆ తిన్నామ్మా ఏం చేత్తనవ్ ఇగ రావు ఆ వత్తన్న ఇ ఓడమే ఈగ గంట రెండు గంటల దాగ గుడ ఒరువదా ముచ్చట
ఉ
హ
అంటే ఏం మాట్లాడు లేదు ఏద అంటే ఏదనా విషయం గురించి మాట్లాడతా తలెత్ ఇగ తన్ సమయం టైం పాస్ చోలాంగే
టైం పాస్ కావడానికే మా విషయాలు మేమె ఇక మా ఆ ఇక అట్లా ఇట్లా ఇ అద అంటుండు ఇది అంటుండు ఓ మీ తమ్ముడు ఇట్లా మీ తమ్ముడు ఇ ట్లా ఓహో ఇంగ య్యే ఈయ్యాలం కూర వండాల్ ఏం ఏం పెట్టాలనో ఏవో వాళ్ళయిన్
విలేజ్ లో కూరగాయలు కూరగాయలు పండి అండి
ఆహా లేదండి మా విలేజ్ లో అంటే మరీ పల్లెటూరు మరి పల్లెటూరు ఉండదు మరి సిటీగా ఉండదు మా వాడయితే ఆ సిటీ లాగా అంటే మరి సిటీగ లాగా ఉండదు. ఇక కులానికి ఒక్కరం ఉంటాం. అన్నట్ బావుంటావు కొరకకు ఉ
ఇప్పుడు పల్లేటూరులో ఎక్కువ చూసుకుంటే వ్యవసాయం మీద ఆధారపడ
ఆ అవునవును గాని మా అబ్ బజార్ నెవ్వర్ జేయర్
హు
అందరు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటరు ఊ కొంతమంది జాబ్ లు ఎవలున్నారు ఆ కొ ఒక ఆయన వార్డ్ మెంబర్ గా నిలబడటయినండు. ఒకరేమో కూలి పని పోతరు. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఫ్యాన్సీ ఇక పక్ క్కన వాళ్ళేమో కూలి పనికి వెళ్తారు. ఇంకొక్కరు ఒక్కరే ఉన్నారు. వాళ్ళు గొల్లోళ్ళు వాళ్ళు వ్యవసాయం చేస్తూ వీత్తు హ్మ్ ఇంట్లోనే ఉంటది. వాళ్ళవిడ వైఫ్ అలా ఆమె ఆమె వ్యవసాయం చేసుకుంటే, ఇక మందు కొట్టక పోయిన రోజు బతుకు వస్తా
ఇప్పుడు మీకు కూరగాయలలో నచ్చిన కూరగాయలు ఏంట్ కివి
నచ్చనివా
ఆ అంటే మీకు ఎక్కువ కదు, మీ నచ్చనివి ఎక్కువ అంటే ఈ కూరగాయాలంటే, నాకు ఈ కూర అంటే ఇష్టమునకు
అ దోస్కై దోస్కై బా దోసకయ్ అస్సల్ తినా సోర్కాయన్నా అంట ఇటో తింటాగ ని అంత దోసక అయితే అసలుకద ఆప్ప తాత బ
దోసకాయ నాకుడా ఇష్టం ఉండదు. ఫుల్లగ్ ఫుల్లగ ఉంటదు దోసకాయ ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా దోసకాయ ఎలాంట్ ఇవే గుం గుళంకాయ ఈ పుల్ల దోసలు అసలే నాక్ నచ్చవు ఓకే అండి థ్యాంక్ యు
సరే సార్ థ్యాంక్ యూ